హలో హాయ్ అండి హా బావున్నా మీరు బావున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుండ్రు
లేదు మా పిన్ని వాళ్ళింటికచ్చాము
అవునా
ఆహా ఆస్
అంటే మేము ఖాళీగానే ఉన్నామండి ఇప్పుడు
అవునా ఐపోయిందా పని
ఆ అయిపోయింది అయిపోయిందండి
అ
ఇంక తినడమే బాగీ ఉంది వంట అయిపోయింది ఇంకా ఈరోజు సండే కదా ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ వొస్తే మోనని టీ వీ చూస్తుండే
అవునా అవును ఈరోజు సండే మంచి ప్రోగ్రామ్స్ వొస్తే
ఉమ్
ఇంకా మేము వండారు ఈ రోజు ధ్యానం అయితే అది ఆసంతా కాయ
ఆహా
ఇంకా బెండి ఫ్రై
ఆ అదేంటి సండే కదా స్పెషల్ లేదా మరి
స్పెషల్ లేదు ఈరోజు
అవునా అది ఈ రోజు మీరా గన్ చెప్ ప్పారు కదా ఫిష్ అది తెచ్చుకోలేదా మరి
లేదు ఈ రోజు ఇగ ఇంట్లో లేను గదా ఏమో మరి డాడీ వాళ్ళు తెచ్చుకున్నారు కావచ్చు తెలిదు గానీ నేనైతే బయటకి వచ్చా తిరగడానికి ఇగ హాలిడేస్ గదా లాస్ట్ వీక్స్ కదా
అవునా హా మీ రిలేటివ్స్ కింటికి ఎళ్లిర్రా
ఎంటి కనిపిచ్చా
అవునా అంతరు ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉన్నారే ఇక
మా ఫ్యామిలీ అయితే నేను మా తమ్మడు వచ్చాము ఇక ఇక్కడ చుట్టాలు ఉన్నారు మమ్మీ వాళ్ళ అయితే రాలేదు.
ఉమ్ మీరు వెళ్ళ ఎ ఎటు వెళ్ళలేదా
ఎటు వెళ్ళలేదు ఉట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్ళొచ్చినాం ఇంకెటు వెళ్ళలేదు.
అయ్యో
ఉమ్
ఇంకా మరి అయిపోయిందా పని
ఆ అయిపోయిందండి పని అయిపోయింది.
ఉమ్
చికెన్ చేశాను ఇప్పుడు.
ఓహో
ఇంకా ఈరోజు కూడా సండేస్ స్పెషల్ ఈరోజు చేపలు తీసు కోదాం అని చెప్ప్రారు కాగానీ మళ్ళీ కొంతమంది అంటున్నారు. రేపు ఉంది మీరాగి ఈ రోజు కాదు అని చెప్పిండ్రు.
అవును రేపు ఉంది అంటున్నాని ఈ రోజు కావచ్చు అనేసి నేను కూడా అనుకుంటున్నా. అ
అబ్బా వర్షాలు పడాలి ఎట్లా అయినా
ఆ వర్షాలు పడితేనే మంచిగా ఉంటది అసలు ఈ రోజు కొంచెంమన్నా అసలు చినుకులు రావాల్సింది కానీ రాలేదు.
ఇటు వచ్చింది మరి వర్షం ఇటు వచ్చింది వర్షం మా సైడ్ వచ్చింది. ఆ మస్తు గాలి, వర్షం అబ్బా మస్తు కొట్టింది.
ఆ
ప్రతి సైడ్ పడుతుంది మా చుట్టుపక్కల ప్రతి సైడ్ పడుతుంది కాని మా ఊర్లో అసలు వర్షం
అ ఓ ఎందుకు అట్లా చలో అందా
ఏమో అండి మరి ఎందుకో మరి ఈ సైడ్ పడట్లేదు ఎప్పుడు కానీ గట్టిగా పడుతది ఈ సైడ్ కూడా
అవును
అమ్
ఇంకా ఏ మది మా ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు మధ్యాహ్నం
ఈ రోజు మధ్యాహ్నము నేను అది సాంబారు రైసు అది ఉండే పప్పుసారు అది తిన్నాం మార్నింగ్ ఏమో రోటీ చేసిన నేను అది తిన్నాం
ఆహా
ఇంకా అంతే అండి రేపు అయితే కంపల్సరీ చేపలు తెచ్చుకోవాల్సింది ఇంకా మీకు తిష్టం
ఆ ఏం నేనైతే తిన్నా ఇంట్లో ఎక్కువ
ఫ్రై తింటారా మరి
అసలు ఫిషే ముట్టను
అయ్యో ఎందుకు అంటే మామూలు గా రొయ్యలు బొమ్బడాలు ఈస ఇవేం తినరా మరేమి ఇ
చికెనే ప్రాన్స్ ఆజం తింటుంటే గాని ఇంగ ఆ మధ్యలో జాండీస్ అయ్యింది దానివల్ల తింటలేను ఇగ అది కూడా బంద్ అయింది
నీకిష్టమా
ఆ నాకు ఇష్టమండి అంటే ఫిష్ కొంచెం ఇష్టమైన కానీ అదేంటంటే హె ల్త్కు మంచిదని
ఆహా
హెల్త్‌కు మంచిదని అది తింటాం మేము ఆ పిల్లలు కూడా ఎక్కువ అది అంటే మా అది పులుసులా చేస్తే మంచిగ అనిపిస్తుంది చాపలు పులుసు
మేము కూడా మా నానమ్మ వాళ్ళ ఇంటికేళ్తే అప్పుడు అక్కడ విలేజ్ కదా ఒకసారి వండి పెట్టింది అయితే నేఅక్క మా నానమ్మ సేతే అంటే బాగా మంచిగనిపిస్తాది ఇగ
ఆ అవును పెద్దవాళ్ళే ఆహా
వస్తాయ్ అనేసి భయంతో తీసుకురారు
అంటే చేపల చూస్తే పాములు వస్తాయా
ఆ అక్కడ వాటర్ ఎసిన కాడ ఖచ్చితంగా పాములు వస్తాయి
అవునా
ఒక త్రీ టైమ్స్ ఓ టూ టైమ్స్ లేదు లేదు ఒక టూ టైమ్స్ ఇట్లా తీసుకొస్తే వాటర్ ఎస్తే ఆ స్మెల్ తో వచ్చింది పాము
అమ్మో
ఇగ ఆ భయానికి తీసుకురాలే
అహా అవునా మరి ఎన్ని రోజులు టూర్ మీది ఉంటారా ఇంకా త్రీ ఫోర్ డేస్
టూ రేపు ఎళ్ళిపోవుడే
అవునా
ఆ ఇగ మార్నింగ్ ఎల్ ఎళ్లడమే ఇంకేం చేస్తుండ్రు
ఇంకేం లేదండి కొంచెం బాగా వేడిగున్నది కొంచెం చల్లగబడ్డాయిన గాని ఏదైనా బయటికి వెళ్దామని అనుకుంటున్నాం గాని అస్సలు చల్లగా లేదు వెదర్ ఆహా బాగా వేడి సాయంత్రం అయ్యే వరకు ఆ కుళ్ళల ముందే ఉండాల్సి వస్తుంది
కూలర్ల ముంగటే కదా
అవునా
ఇవా వేడితో వర్షం అవతలేదు కదా
వర్షాలు వస్తలేవు ఎందుకు అండి మరి
వర్షం వర్షం అవతలేదు ఇన్
ఆ ఇలానే ఉంటది ఈ మంత్ మొత్తం ఇలానే ఉంటది అసలు దాదాపుగా అయితే వర్షం లే
ఫిఫ్టీన్ అవును ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకి బాగ ఎండలు ఉన్నాయిగాని చెప్తుండో మరి
హ
ఇంత ఎప్పుడు తింటారు మీరు నైటు అన్నం
ఆ తొందరనే తింటామండి మేము ఎయిట్ వరకే తినేస్తా నేనైతే బాగా లేట్ పడుకున్నాం లేట్ వారు తిని మేము టెన్ లోపే పడుకుంటాం టెన్ వరకే ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే మేలుకుంటాం కానీ తొందరనే పడుకొని మరి మార్నింగే తొందరగ లేస్తాం
మార్నింగ్ ఎప్పుడు లేస్తారు
నేను సిక్స్ థర్టీ ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి సిక్స్ థర్టీకి అట్ల లేస్తున్నా ఇంకా నా పిల్లలయితే మార్నింగ్ ఫైవ్ క అలా లేసి గ్రౌండ్ కి బాక్సింగ్ కట్ అలా రన్నింగ్కి వెళ్తాడు నా పెద్ద బాబు చిన్నబాబు క్రికెట్ ఆడ్డానికి వెళ్తాడు మార్నింగే ఆహా వాళ్ళు మార్నింగ్ ఏ లేసిరి కొంచెం వెదర్ మంచి లేదు ఎండలు బాగున్నాయని మధ్యలో నేనే పంపియట్లేదు ఎందుకంటే శివ వన్ వార్ సెవెన్కి ఎండ్ వెళ్తుంది వేడిగాస్తుంది గాలి
అవును అదజు
ఆ రెండు మూడు రోజులు వెళ్ళిండ్రూ వె వెళ్ళి మొత్తం కడుపులో నొప్పి అని
ఆవ్ అవును నాక్కూడా మొన్నటి వరకు అట్లే ఉండి అది మామిడి కాయల్ తిన్నా ఈ ఎండకి ఇంకా ఇంట్లో వేడికి మస్తు అది కింద మొత్తం కలిపి ఒకసారే ఇగ బయటికెళ్ళింది
మామిడికాయలు తింటే మోషన్స్ అవ్వవు అసలు ఎందుకు అవుతాయి చెప్పండి
హీట్ నాకు హీట్ బాగా ఆ హీట్ హీట్ అల్ల మొత్తం ఫేస్ పైన కూడా మొత్తం ఎట్లనో వేడి అయితే కదా పింపుల్స్ అట్లా అయిపోయినాయి తెల్స ఇత్తమ్ ఎట్లనో అనిపిస్తుంది నాకు ఫేజ్ నాకు చూసుకుంటే మొత్తం ఏడుపు వస్తుంది
అయి పోన్లెండి సీజన్ వారీగా ఫ్రూట్స్ తినాలి ఏమవుద్ది కొంచెం మంచిగా హెల్ హెల్త్ కి మంచిది కదా ఫ్రూట్స్
ఆ అయ్య తిన్నా కొంచెమయితే కొంచెం నేను ఎక్కువనే తిన్నా ఎక్కువనే తిన్నాయిగా మొత్తం అట్లా అయితుంది ఎప్పుడు పోతదో నా ఫేస్ ఇట్ల మెత్ మంచిగా ఎప్పుడైతధో ఏమో అనేసి అబ్బ మస్తు ఏడుస్తున్నా
మలి క్రీమ్ అది వాడతారా మరి మీరు ఫేస్ కి అంటే పౌడరు పేరన్ లవలీ ఫేస్ ప్యాక్ అలా ఏమి యూజ్ చేయరా
ఫేర్ అన్ లవ్లీ అయితే యూజ్ చేయ కానీ ఒక అది మేకప్పు పౌడరే కొంచెం యూజ్ చేస్తా
ఆ అంటే ఎలా అంటే మా ఇప్పుడు ముస్లింస్ ఫంక్షన్స్ అనే వారికి ఫుల్ మేకప్ అలా ఉంటది లిప్స్టిక్ మీరు అలా రెడీ అవుతారా మరి ఫంక్షన్స్ అప్పుడు
అంటే నేను ఫౌండేషన్స్ కీమ్ అద క్రీమ్స్ అవి పెట్టాను ఓన్లీ ఒక పౌడర్ లిప్స్టిక్ ఐలైనర్ కాజల్ అంతే ఇవే పెడతా సింపుల్
ఫుల్ గానే
ఆ నాకు సింపుల్ అంటే ఇష్టం ఒక భయం లోపల ఏమన్నా క్రీమ్స్ పెడితే ఫేస్ ఏమనా అవుతదా అనేసి ఒక భయం వల్ల ఇగ నేను పెట్టుకోను
లేదు మంచి మంచి ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి కదా ఈ మధ్యల
బానే అవి నాకు అసలు నేమ్స్ తెలవదు తెలుస నాకు
ఆహా అంటే యూస్ చేయార అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నట్టు మీకు పోని మరి ఇవి నాక్ నాచురల్ గా ఏమైనా పెడతార పసుపు మామూలుగా పెరుగుల పసుపు కలిపి కానిండి టమాట గాని అంటే
మా పెద్దమ్మ వాళ్ళు చెప్తారు పెట్టుకోండి ఏం కాదని చెప్ అవి గుడా పెట్టాను నేను ఏం పెట్టాను పెరుగు అవి ఒక నెంబర్ వన్ సబ్బు కావాలి ఎక్కడికెళ్ళి ఎటైనా వెలితే అదొక సబ్బు కావాలంతే
అవునా తీసుకెళ్తారు
ఆ తీసుకెళ్తా ఒకవేళ మర్చిపోతే తెప్పించుకుంటా
అవునా అంటే మీ ఫ్యామిలీ మాత్రం అదే సోపా లే లేకుంటే వేరే సోపులు మీరు వేరే సోపు వాడతారా
మమ్మీ వాళ్ళు వేరే సొపు నేను వే మమ్మీ వాళ్ళు సం నేను వాడిన నంబర్ వన్ సాబు
అదేనండి మన ఫేస్ కి ఏది సెట్ అవుద్దో మనం అదే యూజ్ చేయాలే
ఇప్పుడు ఈ హిట్కి ఆ స్కిన్ మల్ల ఏమన్నా అయితే తొందరగా పోదు
అవును
ఇప్పుడు ఈ ఎండల కాలం ఇట్లా అయింది ఫస్ట్ టైం నాకనేసి బాగా బ్యాడ్ ఫీల్ అవుతుంది
కొంచెం వర్షాలు పడితే నార్మల్ అవుతది కావచ్చులేండి
ఇంకా నెక్స్ట్ మంత్ నా స్పెషల్ డే ఉంది
హా
ఎంత ఘోరం ఆ అందరికి అడుగుతున్నా ఆ
ఏం చేయ్యాలనా
ఇట్లా వచ్చింది ఎందుకు వచ్చింది నాకు ఇట్లా ఎందుకు వచ్చింది అంటే అందరు అంటుడ్రు హీట్ వల్ల వేడి వల్ల వచ్చింది అది వెళ్ళిపోతుంది ఏం కాదనేసి అంటుండ్రు
మనీ కూలింగ్ వస్తువుల తీన్నండి మామూలుగా దో దోసకాయ పుచ్చకాయ ఆ ఇలాంటివి
అవి ఏం కాదు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏం కావా
ఏం రావు మామూలు దోసకాయ ఇవి ఎంత మంచిది వింటడు నీటి శాతం ఎక్కువ కాబట్టి మీకు వేడైనా కానీ తొందరగా కూల్ అవుంది బాడీ